హలో
హలో
నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా?
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారండి?
బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే డిన్నర్ అయిపోయిందండి.
అయిపోయిందా?
కిందండి మీ మీదండి?
మాది కూడా ఇంత ముందే కంప్లీట్ చేసినాం పాప పడుకుంది.
అవునా
ఇంకో పాప టీవీ చూస్తుంది.
అవునా
తిన్నారా
తిన్నారండి అందరం కలిసే తిన్నాము ఇందాకనే
అ
ఆవు
ఏం చేసిన్రు మరి
ఈ రోజు ఎగ్ చేసామండి
ఎగ్గు చేసిరా
అవునండి.
హ
ఆ
పాలు తీసుకున్నారా?
ఆ ఆ ఇను అయిందండి పాలు తీయడం అయింది
హహ
అ
బర్లు ఉన్న వాళ్ళకి ఏదొక్క పెద్ద టాస్క్ తెలుసా
అవునవును రోజు మ నైట్ అదే పని మార్నింగ్
డ్యూటీకా టై ట
ఆ అవునండి మళ్ళీ ఒక్క రోజులు కూడా ఇంట్లో లేకపోతే అస్సలు సెట్
అసలు మనకు కూడా ఉండలేదు అసలు మీరు కూడా చూడండి బయటకి వెళ్తే ఎప్పటికి వీటినే ఆలోచించాల్సి వస్తుంది.
సాయంత్రం అయినా కూడా టైం కి రావాల్సింది ఎంత మార్నింగ్ అయినా టైం కి ఉండాల్సింది సిందే
అవి పిలుస్తాయి మనల్ని మనం ఎటుపోయినా బర్లల్లో కొడతారా ఇ ఇ దగ్గర
కొడతామండి పంపిస్తాం బర్లేలాక ఆ కొడతాం ఆ నెలకి కి వెయ్యి రూపాయలు తీసుకుంటారు
అంత లేదు కదా అంటే మీరు ఎండు కదా
ఆ రెండు రెండు
వీకి వేయాలి అదే అదే మరి ఒక్కదానికి తవదే నా ఏంటిని మా దగ్గర అయితే త్రీ హండ్రెడే ఏ
అవునా
అది చిన్నదనే కాగాని అడి పెద్దదనే కానినీయంండి కాని త్రీ హండ్రెడ్
అవునా
హ్మ్
అయ్యో ఇక్కడ డిమాండ్ కొంచెం ఎక్కువ ఉందండి బే హు హా అసలు ఇప్పుడు ఆ వాళ్ళ తక్కువనే మళ్ళీ ఎక్కడనికి కాసేవాళ్ళు కూడా సరిగ్గా లేరు
ఆహా అట్లా కూడా ఉంటది
ఎట్లా కూడా ఉంది ఇ ఇప్పుడు ఇక వాళ్ళకి పెట్టాల్సిందే మనం తప్ప తప్పదు కదా మనకున్నప్పుడు అవును అదే అదే మనకు కావాల్సిందే కదండడి పాాల అవునవును
ఉమ్ ఏటాన్న ఎలారా ఈవినింగ్ టైమ్ లో వెళ్తారుగా
ఆ లేదండి ఈ రోజు అటు వెళ్ళలేదండి ఆ ఎంతాన్ని కా అదు కానీ ఇంకా టైమ్ సెట్ ఇవ్వలేదు ఈ రోజు
టైం సెట్ కాలేదా
అది
ఉ మేము కూడా ఏటు పోలే ఈవినింగ్ టైమ్ లో కాసేపట్ల బయట కూర్చున్నాం చల్లగాలిచ్చింది ఎన్ని రోజులలకు వచ్చిందో గాలి
ఆహా
అట్లా కాసేపు కూర్చున్న మాట నలిసిన ఇంక పిల్లలు ఇంకా బయట ఆడుకుంటు అంటే వాళ్ళతోడి కాసే కూర్చొని
అవునా
మధ ఆడుకున్నారు ఆడుకున్నారుకి స్నానం చేసారు కొంచెం తిన్నారు పడుకున్నది
ఆ హ ఇటు సైడ్ పడుతున్నాయండి మా సైడ్ వర్షాలు రెండు మూడు రోజులలకు ఒకసారి అట్లా
రెండు రోజులు కాదు కదా ఎండాకాలం స్టార్ట్ అయిన కాన్ ఇంతవరకు ఒక్క వర్షం పల్లె మస్తు వేడి ఇంకా ఒక్క వానపడిపోయిందంటే జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్టు
అవునవును ఇంక అప్పుడైతే ఇంకా చాలా డేంజర్ గా ఉంటదండి డి పైన భూమిలో వేడన్ వస్తది కదా అవును వేడి అవునవును ఒక రెండు మూడు వాడేసరికి అసలు ద అది వాతావరణం అన్నది చల్లగ కానే కాదు
ఫటాఫట్ రొండు రోజులు బడితేనే తగ్గిత
ఆ అవున నట్లనే ఉంది
అసలే వానలేదు ఒక చెట్టు కూడా ఊగట్లేదు చెట్లున్న పేర్లేగాని ఒ క్కటి ప ట్ల ఇగ నెక్ట్స్ టైమ్ ఒక త్రెడ్ కట్టుకొని ఊపుకోవాలి మనమే ఈ రోజు కరెంట్ లేదు అసలు బయటనే కూర్చో తిన్న టువెల్ వన్ వరకి
ఆహా
ఇప్పుడొచ్చింది కరెంట్ ఇగా
అవునా ఈ సమ్మర్ లో అమ్మో కరెంట్ పో
వీధి లైట్లు పెడదాం అనేసి పొద్దున పవర్ కట్ చేస్తే చూడా చూడానీ వాళ్ళే ఫ్రిడ్జ్ లో మేము వాటర్ పెట్టలే
అయ్యో హా
తని మా తెలియదు
అవునవును
చిన్నగా బ్రష్ చేసి టీ తాగినంక వాటర్ పెట్టుకుందాం లే అన్న బద్ధకం తోటి ఉంటే
ఆ కరేంటి
ఆ చుక్కలు కనిపిచ్చినయ్ రోజు కూల్ వాటర్ తాగినా వాటికి ఈ రోజు మళ్ళ క్యాన్ల వాటర్ తాగాలంటే
అమ్మో అస్సలు అమ్మో వల్లగాదు
ఇంగా తాగలేకపోయినా టక్క టక్క ఇంగా ఎప్పుడొత్తప్పుడు కరెంట్ పెట్టిన బాటిల్స్ అన్ని నింపినా ఫ్రిడ్జ్ లో పెట్టినం అది ఎప్పుడైనా రానియని ఇగా
ఆహ
చూడు మనం ఏదైనా నెగ్లిజేన్స్ చేస్తే ఆ రోజే ఇబ్బందయితది
అవ్
అసలే ఎంత ముందు రోజు ప్రయ నేను చేసినా కూడా అది కానెగానే కా
కాదు కాదు.
ఏం కాదులే పెట్టుకోవచ్చులే ఉంటది లే అన్న రోజే కట్టం ఇగ మెునగుడా హౌస్ కడిగ మ్మ నల్ వస్తుందని
ఆ
హౌజు కడిగితే రోజు వస్తుది రోజ వస్త కదా అని నల్లుు వచ్చిన రోజు ఏం చేసినా అంటే వాటర్ బట్టలే కొంచెం డస్ట్ ఉంది తీస్ చేసినాక ఎట్లాగో వస్తాది కదా అని పట్టలేకపోతే ఫోర్ డేసుకు వచ్చి నలా మోసుడే మెాసుడే ఇగా బాయి కానించి అందర్ నవుడే వాళ్ళు ఏసుకున్నాక కనీసం సగం నీళ్లుు పట్టుకున్నాకైనా పట్టుకుందాం అని కుంటే ఆది మొత్తానికే దో వెట్టి క్లోజ్ జేయు్ ఏదో మంత్రం ఏషిన్నటైయైపోంది
ఆ హ హా
అందర్ నవుడే ఇగా కొర్దిన్ నీళ్లు కదా మ అనేసషి దబ్బురా అవి ఒడిసినాగా పెడదామనుకుంటే అది ఒడిసినయి కడిగిన నల్లబంద్ అయింది
హహహు అదే అదే అవును
ఏమో నీళ్లు పట్టుకున్నరు మీమేమో పట్టుకోలే
ఆ హ్ అహ్
వాటర్ ఇట్లయింద
అదే నెగ్లెట్ గా ఉండద్దు చెయ్యొద్దు చెయొద్దండి చేసుకో అదే అదే మంచిదండి అసలు
కానీ క్లైమేట్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా రోజుంట థానే ఇప్పుడు పోతుదా రోజు నల్ల వస్తానే ఉన్నది ఇప్పుడు ఏమన్నా బంద్ అవుతుందా అనుకుంటే రెండు చూడండి ఎట్టచేస్తుందో ఇప్పుడు కూడా నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన బస్సులు కూడా
ఆ ఆ
పోనప్పుడేమో ఒక పోడి పోతాను ముందు నుంచి వెనక నుంచి మేము ఎప్పుడన్నా పోకపోక ఇలా పడుతే బుక్
రాద అవునండి ఇలా అ బాగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం
లె మేము ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చినా అనుకు కొండి అది అస్సలే రాదు ఒక ఫైవ్ మినిట్స్ వెనుకను పేలు
వెళ్ళిపోయింది అవునవును
బా అనుకుంటా ముంద వస్తే ఇంకా వ నచ్చలేదన్న టెన్షన్ ఒకటి ఇక లేట్ అయితదేమో బస్ ఉంటుందా పోదరక ఆలాడి పోదనే ఉంటది బబ్బాయి ఇలాంటి అయితే చాలా ఇష్ అయితే అనెక్స్పెక్టెడ్ గా జరుగు బాగుంటాయ్
అవునవునండి జీవితం అంటేనే అంత ఇకా
ఆ మేము మొన్న రీసెంట్ ఇగా ఆ సిటీ కి వెళ్ళినామ్
ఆ
సిటీకి వెళ్ళితె అక్కడ హ ట్రైన్ లో ట్రైన్ కెళ్ళినాం వెళ్ళేటప్పుడు
ఆ
ట్రైన్ కెళ్లి ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉన్నాం.
ఆ
ఫైవ్ డేస్ అక్కడ ఉన్న తర్వాతకి ఇక రిటర్న్ బ్యాక్ రావాలి గా మళ్ళి ఎన్ని రోజులు ఉంటాం. అ అక్కడ అనేసి మొత్తం. మొత్తం చదురుకొని ట్రాక్ మీదికొస్తే ఫోర్ డేస్ ట్రైన్లు బంద్ అని చెప్ప పిండిగా అబ్బా. మేమున్న ప్లేస్ దానుంచి క్యాదిరా బుక్ చేసుకున్న ఆటోకి వస్తే ఛార్జ్ ఫోర్ హండ్రెడ్ అయింది. మాకు
అవునా హహ ఆ
మళ్ళ చూడా చూడాని ఇంకా నేను స్టేషన్ కేళ్ళి టికెట్ తీసుకోలే. మా మూలుగా అడ- దిగినక్క వాళ్ళు అన్నారు కదా ట్రైన్లు బంద్ కదామ్మా ఈ రోజు ఫైవ్ డేస్ దాకా రావన్నారు. మళ్ళ రిటన్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్. ఫైవ్హండ్రెడ్ బొక్క.
ఆ
మళ్ళా ఈ ఫోర్ డేస్ రిలేటివ్స్ ఇంట్ల మనం ఎట్లుటం చెప్పు- చెప్పండి. అది ఇంకా కష్టమయింది మాకైతే. పిల్లలు ఇటు ఉండలేకపోతున్నారు. అవి చిన్న చిన్న రూమ్లు వీళ్ళు ఇక్కడ పెద్దగా మంచిగా ఆ విష- చాలంగా ఆడుకునే ప్లేస్. ఉండే అటు ఇటు తిరగడానికుండే. అక్కడ ఏం లేదు. కట్టి పడేసిన్నటు డోర్లలా ఏస్తామంటే-
అవును. అవునండి అలానే ఉంటది కదండి సిటీ లో లైఫ్ స్టైలే అంతే ఇంకా అది అవును తెలిదు అవును. ఇది మాత్రం నిజమండి ఆసలు కరెక్ట్ గా ప్రాపర్ గా టైమింగ్స్ అవన్నీ మన పల్లెటూరులో ఉన్నటు మాత్రం అసల్- అసలు ఉండవండి. మన జీవన విధానం గాని ఏదైనా ఫుడ్ అయినా గాని. అయ్యేది కూడా ఇలా ఉండదు.
ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని పోతే. వాళ్లు తినేసరికి లేవన్ అయితాంది. పండే సరికి ఒకటి అయి
అవుతు అవునండి. అందుకే కదండి అన్ని డిసీజెస్ కూడా వాళ్ళకి. తొందరగా వస్తాయి
మనం ఆ మనమేమో సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ కలా క్లోజ్ చేసి నైన్ తట్టికల్ల
పడుకుంటాం అవునవునండి
అక్కడ నేమో తెల్లేసరికి తొమ్మిది పాడైతాంది
ఆయితుద మన సిటీకిి పల్లె దాం భేదం
ఈ పాటికి ఒక రౌండ్ ఈ పాటికి ఒక రౌండ్ అన్నం తినేది మేము సపుడేక కుసునేది ఇడు బ్రె చేయాల్సిన పరిస్థితి వచి ఇంద గఘోరం అందే స తీలాసలు అల్వాటయితే వేస్ట్
అవునండి అదే తేడాలు ఆ పొల్యూషనే గాని ఆ పొల్యూషన్ గానీ అదైనా
మీరు ఆ పొల్యూషన్ అనగానే గుర్తొచ్చి ఇది ఇక బడుకుంటే పక్క కిటికీ నుంచి బండ్ల సౌండ్ ఒక్కట ఈ బస్సులో సౌండు ఒక్కటే అబ్బ ఉండకా ఉండకా ఉండకయ ఎందుకొచ్చి ఆ అన్నీ ఆ అటు మళ్ళ పీళ్ల మళ్ళా ఎట్లుంటాయి సిరిలా ముందు నుంచే ము
అవునవునండి అది కూడా దాని వల్ల కూడా చాలా డిసీజెస్ వస్తాయి
ఆ స్మెల్ భరించలేక
అవును
ఆసనా అమ్మ అసలు ఎట్లా ఉంటాల రా వీళ్లు సిటీ అనుకు నంద తెలిసు
హహ అవునవును ఉహుమ్